హలో పడుకున్న మ్మ్ ఏం చేస్తున్నావు ఇరవై కేజీ నూనె
మనకి యాలా
ఆ ఎక్కడ ఉన్నావు
ఇంట్లో
రేపు వస్తారు రేపు వస్తా ఆ ఎవరు చెప్పిండు నైన్ థర్టీకి రమ్మని చెప్పి నైన్ థర్టీ కింద రావాలని చెప్పింది ఎవరు ఆయన మొన్నే అన్నాడు మీరు టయానికి రండి అని హ్మ్ ఏం తింటున్నావ్ పాయామ్
తింటే తింటాను
నాకు జో పెట్టిన
ఒ
నాకు ఆ వీడియోలో ఉన్న ఆంటీ గుర్తొచ్చింది
మాయమ్మ గుర్తొచ్చిద్దా
రేపు తప్ప్‌తే మీమీ మీఅమ్మ లాగా ఉంది
హ్మ్
ఇం ట్లోనా మా అన్నలతో మారుతున్న అన్న వాళ్ళు బాధలు చెప్తున్నా ఉంటే ఇంట కూర్చన హ్మ్ ఇంకా
చెప్పాలా
మ్మ్ చూడు రేపొద్దున్నే ఆరున్నరకి లేచి నీ రోడ్డుమీద ఉంటది రెస్ట్ ఇక్కడ తిరిగేసి ఇప్పుడు క్రేజ్ అంటది కామెడీగుంటది
రాదులేసి హ్మ్ ఎక్కించుకొని చూస్తాం ఎట్టో ఒకట
రో తంతర్ రోడ్లమీద మన అమ్మని పక్కన పెట్టుకొని ఎక్కువసేపు మాట్లాడినావంటే పల్లెటూరు కదా ఆ ముందే పల్లెటూరు అయితే ఆ అమ్మాయి మనురమ్మాయి నేను మనురోనే అంతే వీడియోలు తీసి హైలెట్ ఊర్లాకు మా ట్రైనిక రాదప్ప ముసలోడికి కూడా స్ట్రైట్ నేను పొద్దున్న తిరుమల ఉంది లహరిలో రోష్ని ఆ ఐదు నలబ్బేకి ఎక్కినామంటే ఈడ గంటలకి దింపేస్తాది ఒకటి గంట ఒక గంట ఇరవై నిమిషాలకు దింపేస్తాది
మ్మ్
ప్రశాంత రూబ్ రెడీ తినేసి రావచ్చు అంట ఈళ్ళు అట్ట కాదు ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి ఏడు గంటలకి గెట్ను బస్సెక్కేది ఇబ్బంది తి ఈ ఫీల్డ్‌ల ఆడాళ్ళ వల్ల ఎంత లేట్ స్కూల్ పిల్లలు అనుమచోలేక్కుతారు ఈమె ఆర్డినరీ ఎక్కి దిగి ఇంకో ఆర్డినరీ ఎక్కి రావాలా
ఓహో
మ్మ్ ఇంకా నిన్ నిన్న గ్రూపులో చాట్ చేసినవా ఇన్స్టాలో చూడలేదా గోల్కొట్టుకున్నాం నేను ఆశరాజ్ రోషిని
ఏమి
ఏందరా అంటే ఆశా వీడియో పెట్టింది ఏంది బిల్లు కట్టిన తర్వాత డబ్బులు లేక కడిగేది అం టే అన్న ఏం ఆశ ప్రిపేర్ అవుతున్నావా మేంది పార్టీకి చేైన్ కన్నేన్న అంటే ఆశ అనింది ఏమని మేము తినేది మీరే కట్టాలనంది అదేమది నీ బర్త్డే పా ర్టీ నువ్వు కదా ఇయాలంటే ఇంకా గర్ల్స్ తింటాం బాయ్స్ కట్టాలంటే క కడగాలియనిద ఏం మా మాకు రెస్ట్ పెట్యాలి మన మాట్లాడత రెస్పెట్ గురించి మాట్లాడు మాట్లాడతా నేను రో షిని అంటే నేను రోషిని ఆ నార్మల్ మాట్లా రెస్పెట్ ఇయలేదు అది ఇదినే శశిగాడు దురిండు మద్యలోకి ఇప్పుడు ఏది అయితే ఉన్నాడో లోయలిటీ కాడికి పోయింది టాపిక్ లోయలిటీ ఉన్నడదు అబ్బాయిలకి ఉన్నే ఇప్పుడు అప్పుడు అబ్బాయి లూ సపోర్ట్ చేయారు అన్నవతో
మ్మ్
ఇక్కడ ట్రికర్ చేసాడు ఆ లోయలిటీ గురించి నువ్వు మాట్లాకూడదు వంశీ ఇంక లాయినా ఏం లాజిక్ లేకుండా పాటింటారా నన్నూ
ఉమ్
నువ్వు నా అన్నే నీకు నాకు నా గురించి తెలుసు చెప్పరా నా గురించి అనీ చెప్పిన అంటే నువ్వు గర్ల్స్ తో ఎక్కువ తిరుగుతావంటే పోయి అడుగు పోయి ఏ గర్ల్స్తో అయినా మిసబెహేవ్ చేసి అంటానేమని సరే లాయల్టీ అన్నా కదా పోయి అఖిల నీ అడుగు పోయి అడుగు చెప్తాది ఎంత లాయల్గా ఉన్నా ఉమ్ చేసింట ఎదవ పని ఒకటి అంతేకాని ఇప్పు అమ్మాయిని నా మోసం అ దీనికి కాడికి అయిపోయింది టాపిక్
ఉమ్
ఉమ్ ఇంకా నేన్ చూసాట ఫంక్షన్ లో నువ్వు
ఏంది చాట్ ఆ
సర్ అనుకున్న
ఉహు
ఇంకా ఈ రోజు పోయింది అబ్బా రోషిని అమ్మలా హాస్పిటల్ కీ కానిబేటిందా అదే కదా ఆ
అన్నం పెట్టినా ఒక పది నిమిష ఐదు నిమిషాల తర్వాత గుర్తు చేయి
ఐదు నిముషాలు అల నువు నా ఘోరంగా ఉన్నది ఫోన్షన్ కుక్ చే కరెక్తుంది
ఉంటంటావా ఉ అంతేలే సిం లో పెట్నాలే అదేం కాదు ఇప్పుడే ఓ ఓకే మళ్ళీ మర్చిపోతే తిడతాది మమ్మీ
ఆ
అందుకు
ఇంట్లో భద్రతలు చేస్తాం
ఉ చేస్తా ఇంట్లో
మరి ఎందుకు కాలేజీ లో క కై కై కై కై ఎలాగంట
అది ఏంటి పనులు చేస్త గమ్ము ఉండాలనా
అ అర్తనే ఏ ఉండు ఎంతసెపు కాలేజీ లో
అంతే అది ఇంట్లో కూడా అరుస్తానే ఉంటా ఏంటి మా మమ్మీ మీద అరుస్తా
ఇకాళ మా ఊర్లో ఉలువలు
ఎంబి ఎ
మా ఊర్లో జాతర పొంగు పాలు పెట్టుకుంటాం షాప్స్ ఉండాలా అయిపోయింది ఈరోజు అయిపోయింది ఈరోజు కోడి కోసినం బిర్యానీ అంచి టైమ్ ఇ రోజు
ఓహో
ఇంకా
చెప్పు ఇంకా ఇంత అనుకుందాం
ఏమీ లేదు సుత్తి రామాయణం తప్ప
హా
మ్మ్ లాస్ట్ వీక్ ఆర్డర్లు ఆరు రోజులు చేసిన నాలుగు లక్షలు
ఏంది లోన
లాస్ట్ వీక్ నేను
ఓ
మండే ట్యూస్డే హాలిడే పెట్టిన వెనస్డే ట్యూస్డే వచ్చిన నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే హాలిడే పెట్టిన
ఓకే ఏ అటెండెన్స్ ఉందిగా లేదా నీకు ఏమన్నా
ఆదే ఇంటర్నెట్ హాలిడే పెట్టిన
ఓ
ఈ మండే వచ్చినా ఇంటికి మండే వచ్చి ఇంట్లో గొడవ పడి రచ్చపడి అ రచ్చపడలేదు కాని ఏడ్చి ట్యూస్డే కి బండి బుక్ చేసుకున్న ఆ అలిగితే టూస్డే మా ఆయన పొద్దు న్నే బ్యాంక్ కాడికి పోయి గోల్డ్ కూదబెట్టి రెండు లక్షలు పట్టుకొని రెండు లక్షల యాబై వేలు అకౌంట్లో వేసి ఆడ చెప్పే టప్పుడు కట్టేసినం అందుకనే వెనస్డే ఇంటి కా నుంచి కాలేజ్ కి వచ్చిన ఫ్రైడే పొద్దున్నే వచ్చి బండి తీసుకొని కాలాస్తి అక్కడికి పోయి కాళక్షేపం చేసి బండి మీద ప్రదక్షణ చేసినా ఇంట్రడాక్షన్ చేసి ఇగ ఆ తర్వాత కరకంబాట్లో పూజ చేపిచ్చి ఆ ప్రదక్షణ ఇరవై మూడు కిలోమీటర్లు అ మనిషి ఉంటరు నీకు అరుణాచలం కన్నా జనాలు ఎక్కువ ఉండరు నీ కాలేజ్లో మనుషులు కూడా ఉండరు నీకు కొత్త కొత్త గా డెవలప్ అవుతుంది ఇప్పుడు డెవలప్ అవుతుంది
ఆ
చేసావు నువ్వు ఇగ వస్తున్నాను ఇంకా ఎం చేస్తున్నావ్
ఎం చేయాలె పడుకొన్నా
అయిపోయినాయ ఇరవై కాల్స్
నా ఫోర్టీన్ ఐపోయినయ్ ఇంకా సిక్స్ ఉన్నాయి
నేను రెండు చేస్తున్నా ఒక దాంట్లో పద్నాలుగైనయ్ ఇంకో దాంట్లో పదిఅయినయ్ అ నా సహోదరుడు రుచిత్ తో మాట్లడినా ద పది పది కాల్స్ రోజు మాట్లాడి కూర్చోని రోజు కూర్చుండి మాట్లాడాను
ఓహో
మ్మ్ హ్హ్ అవును ఫోన్ వేడెక్కి పోయింది అంటే ఊడినింకా ఆ బండికి ఫోన్ కనెక్ట్ చేయచ్చ అన్నమాట గూగుల్ నట్స్ కనెక్ట్ చేసట్టా బండి ఫోన్ అయితే వేడికి కొట్కుంటందంటే వేడిగా
మండే వేడి కొడతది కదా
బం అదికాదు బండికి ఫోన్ కనెక్ట్ చేసిన కనెక్ట్ అయిపోతది ఆ మ్యాప్స్ కదా బండ్లు చూపిస్తా ఉంటది ఆ ఫోన్ వేడెక్కింది తట్టుకోలేక ప్రెజర్నీ అంటే బండ్లో నుంచి బండ్లోంచి వచ్చే వేడి కాదు కాని అది సెన్సార్ లైవ్ వేడి
ఉహు
ఎక్కువ సేపు ఆక్టివ్ లో ఉంటది కదా వేడికి చెవ్వు వేడి కదా అందుకనే చుత్తానా పది నిమిషాలు లేపింది సరిపోద్ధి లేనేసి
ఊ
ఇంకా ఎలా ఉంది హెల్త్ తాగింద నరాల వీక్నెస్ ఐనా ఏమ్ పిచ్చ వెర్రా ఏంచేస్తున్నాడు
ఏమో వాడు చెప్తే వినడం లే మాట
ఏమ్ కావాలంట అస్లా వీడికి నాకైతే షాక్ పెటిండు అనా మాట నేనసలు షాక్ ఏంది ఏంది వీడు ఇప్పుడు నేను ఏమన్నా అంటే గొడవ పాడ్ తప్పు కాదు మన తప్పు తాండ్రు
ఆ
నువ్వు గొడవ పడ్డ ఈ విష గొడబడ్డ విషయమ్ ఆపేయ్ అసలు వాడు టచ్ చేయొచ్చు కానీ
నువ్వు తగులుకోరా మేం తగులుకుంటాం కావాలంటే కానీ నింషార్ట్ తీసుకోవద్దు అని చెప్పి
అబ్బో వాడే ఏదో వెదవ పని చేసి ఇప్పుడు ఏదో నీకాడికి ఓచ్ చెప్పు ఏదో నువ్వే పెద్ద గెలుకో కానీ ఎట్ట గెలుకుతావో ని తప్పు ఉండగూడదు
ఊ
ఇప్పుడు గొడవ ఏం పెట్టాడు ఇప్పుడు వాడు కానీ మీ తిరుగుడు మంది అనుకోరా ఏంది
ఎన్ గాదులే వానికి దగరికొచ్చే అంత దైర్యం లేదులే వాద్ మనము వాని మూతి పగలగొడతాం వచ్చి అందరం కలిసి చెప్తా రేపు మార్నింగ్ ఒకసారి క్లాస్ లో ఇన్ డైరెక్ట్ గా అంట ట ఎవరైనా వాని జోలికి రానియ్ మూతి పగలగొడుత ఒక్కరికి అని చెప్తా
ఊ ఎవరెవరు చూసిండ్రు వాన్ని
తెలియాలే
నిజంగా అంట చూడు వాన్ని
ఏంది
నిజంగా వాన్ని ఎవరన్న ఏమన్నా అన్నారా
వాన్ని ఏమ్ అనలేబ్బా అనని మూతి పగలగొట్టను అట్నే ఏం పని వాంతో గమ్ము ఉండేవాళ్ళు గమ్ము ఉండండి
సర్లే మనం గమ్ముగుండాలా
ఊ
నేను అనేది మనం గమ్ము వుండి వాళ్ళు కాదు మనం మన జోలికివాస్తే మనము మాట్లాడాలి అప్పుడు సర్లే కట్ చెయ్ కట్ చెయ్ ఐదు నిముషాలు అయింది మల్ల ఇది రాదు మల్ల ఫోన్ చేస్తా ఆగు పదీ నిముషాలా తర్వాత ఫోన్ చేస్తా ఆగు ఊ